హలో
ఇవాళ మీ ఇంట్లో ఏం వంట చేసుకున్నారు
మా ఇంట్లో ఈరోజు అరటికాయ వంట చేశారండి
అరటికాయ వంట చేసారా
కొనుక చరా ఇంట్లోనేనా లేదండి మాకు చెట్లున్నాయి అంతే మొన్న తెంపాను గెలా గిళ్ళ దంపితే అవి ఇవాళ కూర వండింది
అవునా మీ ఇన్
మీ ఇంట్లో చెట్లు పెంచుతారా ఆ అరటి చెట్లు పెంచుతామండి మేము చెట్లాంటె ఇంటరెస్టా బాగా చాలాండి మావిడకు బాగా ఇష్టం అవి చెట్లు పెంచడం అంటే చె అరటి చెట్టు పెంచుతాది ఏం ఏం చెట్లు పెంచుతారు అరటి చెట్టు చెట్లున్నాయి మునగ సెట్లు ఉన్నాయి టమాటా చెెట్లు ఉన్నాయి
మ్మ్
ఫ్రూట్స్ చేట్లు కూడా ఉన్నాయి
మ్మ్
మ్మ్ హ్మ్ ఇ ఇంట్లో రకరకాల చెట్లు ఉన్నాయి పూల చెెట్లు ఉన్నాయి హ్మ్ కూరగాయలు చెట్లు అంటే చిక్కుడుగాయలు మ్మ్ వంకాయ సఠన్నాయి కార్వేపాకు చేట్లు ఉన్నాయి మ్మ్ మునగసట్లున్నాయి
హ్మ్
పూల చెట్లు వచ్చేసి మల్లె చెట్లు ఉన్నాయి మ్మ్ పండ్లు వచ్చేసి ధానిమ్మపండ్లు ఉన్నాయి
మ్మ్ హ్మ్
రకరకాల చెట్లు ఉన్నాయండి మా ఇంట్లో
అవునా చెట్లు పెంచే అంటే బా
బాగా ఇంట్రస్ట్ అండి మా అవిడ బాగా ఇష్టం బాగా ఎక్కడెక్కడో కొనుకోచి పెడుతూ ఉంటుందన్నీ
అవునా
కనబడ్డ చెట్టలా బోనిచ్చేది లేదా పట్టుకర్చ్చు పెట్టేస్తే లోపల పెంచుతది అన్నిక బాగా పెంచుతది మ్మ్ హ్మ్ మాకు రెండు కూడా ఉన్నాయి కాయలు పడుతున్నాయి ఇప్పుడప్పుడే మరి బోండాలు కొనరా బయట లేదండి కొనేది లేదు కొంటే అల్లు మందులు అవి ఇ వేసి పెంచుస్తారు కదా అందుకని మనము ఇంట్లోనే ఇది చేస్తు లభించుకునే అవునా మేము ఇది కూడా కూరగాయలు బయట కొన్నాం ఎక్కువ ఇంట్లోనే పండిస్తది బాగా మ్మ్ హ్మ్ టమాట పట్టలు కూడా మందులు వేస్తారని చెప్పేసి కొనం ఇంటి దగ్గరే పండుతాయి తోట గురుడు మాకు ఇంటి దగ్గరే అవన్నింట్లో మేము వాడుకుంటాం మా అవిడ బాగా సేఫ్ చేస్త అవునా
ఇక
బయట కొంటే ఖర్చు, ఇంట్లో అయితే మంచిగా మనకు మంచిగా ఫ్రెష్ ఉంటాయి తాజా తాజా. ఇప్పుడు సన్ని ఇంట్లోనే చేస్తుంటది, బాగ కష్టపడుతూ ఉంటుంది.
మరి అరటి కాయలు అన్న అయిపోతాయి గీల పడితే
అన్నయిపోవండి, మేము వండుకునే కాటికి అండుకుంటాం. మిగిలినవి కొన్ని వాళ్ళకిన్ని వీళ్లకిన్నీ ఇస్తూంటాం. చూ చుట్టుపక్కల వాళ్ళకి అందరొండకుంటరు గదా! కొన్ని చిప్స్ వేస్తూంటాది. మిగిలితే కొన్ని బాగా మిగిలితే కొన్ని చిప్ చిప్స్ వేస్తది అరటిసిప్సు. తినేటి త ఒక ఒక సెట్ ఒక గెల ఒకేసారి వేస్తది. మళ్ళ దాన్ని కొట్టేస్తాం. ఇగ తినే అటు సెట్ తినేటిది తినేటి కూడుందా? అడు సెట్టు అది గెలేస్తే అదే పండు పండినాక ఇక వడవకుండా మనిషికిన్నీ ఇస్తుంటాం. అంట తినడానికి అందరికి
ఆహా
సపోట సెట్టుందీ ఫుల్ కాయలు పడతది. మాక్కాకుండా బయట బయటకీ పెరిగిందది. బయటేత్తే మా ముంగట తెంపుకుంటాం దాన్ని. దొంగలు పడతారు, నా చెట్టుకు కూడా. అలా దొంగలు పడి కొన్ని రోడ్డు మీద ఉంది కాబట్టి రోడ్డు మీద తెంపుకొని పోతు ఉంటరు. అలా సపోటా సెట్లు కూడా రెండు రకా రకాలున్నాయ్ మాకింట్లో. అటు పాలసపోటా ఉంది, ఒకటి హైబ్రిడ్ ఉంది.
ఆ ఇంతే చెప్పండి
ఇంకేమున్నాయండి, మాకు దానిమ్మకాయలు కాస్ అతే ఇంట్లో ఏ తింటాం. కాసినప్పుడే కొనక్కోచ్చయితే తినమ్మ్మ్మ్.
పూల మొక్కలు ఏమున్నాయి మరి
ఆ పూల మొక్కలొచ్చేసి మందారా ఉంది, మల్లె పూలున్నా ఆ ఇంకది ఏ దాన్నేమంటరు? ఎర్రపూల చెట్లేవో ఉంటాయి. అవి చెట్ల పేర్లు నాకంత ఐడియా ఉండదు కానీ బాగున్నాయి చెట్లు. పూల చెట్లయితే బాగున్నాయండి. హ ఇవే మొక్కలున్నాయి బాగానే
మీకు ఎక్కువ ఏం కర్రీస్ ఇష్టం అండి
కర్రీసొచ్చేసి పాలకూర హ్మ్మ్ తోటకూర మాకెన్ ఇంట్లో దొరికేటివి బాగా ఈ బాగా పెంచుకొని తింటా ఉంటామండి. ఇగ బాగా అంటే మునక్కాయల సాంబార్ బాగిష్టం. ఆ మునక్కాయలు మాక్ ఇంట్లోనే ఉన్నాయ్. కాబట్ బాగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటది, బాగా మంచిగా చేస్తది. మా ఆవిడ గూడా చాలా బాగ చేస్తది, మంచిగ తింటాం, అది బాగిష్టం.
మరి మునక్కాయలు ఎలా తెంపుతారు
ఓ మునగ చెెట్టు బాగా హైటు పెరుగుతాది మాది, హైటు పెరుగుతాది కాబట్టి దానికోసం ఒక కంక బొంగు కొనుకొచ్చింది పెద్దది, తెంపడానికి పెద్ద బొంగు కొనుకొచ్చ. అందవి లేకుండా అవి ఇంటి మా ఇల్లుకన్నా హైటు పెరిగినాయి. తెంపడానికి ఒక బొంగు కొనుక్కొచ్చినా కాబట్టి ఆ బొంగు పెట్టి తెంపుతాను. అలా
ఉ
అంటే మాకు గూడా మునుగ చెట్టుంది గాని తెంపడం కష్టం అయితుంది పెద్ద బొంగు కొనుక్కోవాలండి అది చాల పెద్దగా ఉంటది పదిహేను ఫీట్ల బొంగుంటది ఒకటి అది కొను కోవాలి అవి కొనుకుంటే పైన ఎంత పైకున్న అందుతాయ్ ఇగ పదిహేను ఫీట్లకన్నా ఎక్కువైతే పోదు చెట్టు మనకు బయట అమ్ముతారా మరి బయట మాకు తినడానికి ఎక్కువ బాగాయినప్పుడు బయట తీసుకెళ్ళి ఇస్తాము అమ్ముకొమ్మని వాళ్ళకి మాకే సరిపోతాయి చాలా ఎక్ ఎక్కువ అయినప్పుడు మాత్రం వాళ్ళకి ఇస్తాం అమ్మడానికి టే మునక్కాయలు బాగా గాస్తాయి గదా అని అడుగుతున్నాను బాగ్గాస్తది కాసినప్పుడు మాకు జరిపోంగా ఎక్కువ మిగిలినవి ఇగ వాళ్ళకి ఇచ్చేస్తాం అమ్మడానికి ఇస్తాం మార్కెట్లో ఇచ్చేస్తే వాళ్ళమ్మిస్తారు
ఊహు
బొంగు మరి ఎక్కడ తెచ్చారు మీరు మేదరోళ్ళ దగ్గర దొరుకుతాయండి మేదరోళ్ళుంటరూ వాళ్ళ దగ్గర వాళ్ళు అమ్ముతారు బొంగులు పెద్దయి మేదరోళ్ళున్నారు ఇక్కడ కార్నర్ లో వాళ్ళ దగ్గర దొరుకుతాయి వాళ్ళ దగ్గర తీసుకొచ్చా అలాగండి
చెట్ల పని ఇంట్రెస్ట్ బానే ఉందా మరి మీకు గూడా
నాకంత ఇంట్రెస్ట్ ఉండది మావిడకి బాగా ఇంట్రెస్టు
ఓకే నన్
బాగా చేస్తది నేను అంత చేయను నేను అందులో అడుగు పెట్టను ఎప్పుడో ఒకసారి చాల బాగా పెద్ద పని ఉన్నప్పుడు మాత్రం నేను పోయ్ చేస్తా చిన్న చిన్నయన్నీ మావిడే చూసుకుంటది చెట్లు పెట్టేటప్పుడు తవ్వాలి గదా అప్పుడు నేను తవ్వుతాను సబ్బలు తవ్వుతారా మరి తవ్వడానికి సబ్బలు పార అవన్నీ ఉన్నాయా ఆ అవన్నీ ఉన్నాయండి ఊ గడ్డి దవ్వడానికి పార ఉంది చెట్లు పెట్టేటప్పుడు తవ్వడానికి సబ్ మరి వాట అన్నిటికిీ ఏమన్నా ఎరువులు ఏస్తారా ఎరువ్ వులు కూడా వర్మి కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటది అన్నీ వేస్ట్ పోయినవి అన్నీ ఒక దగ్గర గమ్మేసి వర్మి కంపోస్ట్ తయారు జేస్తది
ఊహు
ఇగ యూరియా డి ఏ బ్ర అట్లాంటివి కొనుక్కొస్తా బయట అంతే ఇస్తాం ఎక్కువ ఏయం ఇది బలమైన ఆహారం కోసం దానికి ఆ చెట్లు కొను అవి కొన్కోస్తా యూరియా అంతే తప్తే ఎప్పుడు కూడా మందులు ఎక్కువ వాడము మేము స్ప్రే మందులు అయితే అసలు వాడము
మందులు లేని కూరగాయలు ఇష్టపడతారా ఆ మందులు లేని కూరగాయలు తింటామండి ఇ బయటే కొంటే మందులు కలుపుతారు ఎక్కువ మందులు కలుపుతారని చెప్పేసి బయట కొనము ఉ హుమ్
ఏమన్నా పండుగల గురించి మాట్లాడతారా
ఇగ పండుగల గురించి అంటే పండుగలు ఏమున్నాయండి
ఇప్పు మనకి ముందు వస్సు న్ది కదా ఉగాది
ఆ ఉగాది పండుగ వచ్చేసి బూరెలు తయారు చేస్తాదీ మా ఆవిడ ఉమ్ బూరెలు
ఇంకేం చేస్తారు
అంతే బూరెలు ఒకటె చేసుకుంటాం అప్పుడైతే ఉగాదికి శనగపప్పు బెల్లం వేసి చక్కెరన్న బెల్లం ఏసి చేస్తూ ఉంటుంది పిల్లలు వస్తారు కాబట్టి పిల్లలు మంచిగా ఇష్ట ఇష్టంగా తింటంటారుని చెప్పేసి బురెలు చేస్తాది ఇప్పుడు బూరెలు చేసుకొని తింటాం ఉగాదికి స్పెషల్ ఇ కాది ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఉగాది రోజు ఒక బూరెలే చేసుకుంటారా ఉగాది పచ్చడి అని చె చెప్పేసి మ్యా మ్యాంగో తోటి ఒక ఆరేడు రకాలు ఏమో కలిపి చేస్తూ ఉంటుంది కొత్త పండగ కదా అని చెప్పి చెప్పేసి మ్యాంగో ముక్కలు అండ్ల చింతపాన్ పండు ఇంకా వేపాకు ఇవన్నీ కలిపి మంచిగా పచ్చడి తయారు చేస్తాదీ ఆ రోజు స్పెషల్ పచ్చడి తీసుకుంటాము ఉగాది రోజు ఎస్పెషల్ అంటే బూరెలు ఇగ అవున అలా
పంచాంగం లాంటివి ఏమన్నా వింటారా ఆ రోజు
అదే వినాలి కానీ నేనైతే వినండి నాకు అంత నమ్మకం ఉండది పంచాంగాల మీద కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ పెట్టాను అవునా హుము ఉగాది పంచాంగం వినరా విననండి నేను
హుము
తొలి ఏకాదాశి పండగ గురించి ఏమన్నా చెప్పగలరా తొలి ఏకాదశి అంటే ప్రత్యేకత అంటే ఇగ అది అంటే పడుగలలో కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండగ కాబట్టి తొలి ఏకాదశి అంటారు అప్పుడు గారెలు చేస్తూ ఉంటాారు గారెలుంటే గారెలు కారపూ పుసలు అవి ఇంట్లో చేస్తారు కొత్త పండుగ స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేస్తారు అలా చేస్తారండి మా ఇంట్లోనైతే అవే చేస్తాది
హ దసరాకి ఏమేమి చేస్తారూ మీరు
దసరాకు బతుకమ్మలు ఆడతారు ఆడవాళ్ళు బతుకమ్మ స్పెషల్ అంట సాధలు రోజు పెద్ద బతుకమ్మ వేరుసు టుకొని పూలు అవి తీసుకొస్తారూ పూలు అవి పెట్టేసి బతు కుమ వేసుకొని బతుకమ్మ ఆడుతుూ ఉంటారు ఆ రోజు హుము స్పెషల్గా
హుము ఇంకేం చేస్తారండి దసరాకి
బ దసరాకి బతుమ్మ స్పెషల్ అంతే దసరా రోజు అంటే ఇ అది జమ్మి పోవడం జమ్మిాకు తీసుకు కొత్త రావడం కొత్త బట్టలు వేసుకోవడం దసరా రోజు పిల్లల కోసం పిల్లలకు కొత్త బట్టలు కొని కొత్త బట్టలు వేసుకొని జమ్మి దగ్గరికి పోతామండి జంబాకు తీసుకొచ్చి అందరికి విడతామన్నట్లుగా జంలీ